హలో
హలో
ఆ అక్క
ఆ చెప్పమ్మా ఎలా ఉన్నావ్
ఆ బానే ఉన్నాను ఎలా ఉన్నారు మీరు
మ్ బానే ఉన్నాను ఏం చేస్తన్నరు
ఆ నీనా ఇగో ఇప్పుడే భోజనాలన్నీ అయి ఈళ్ళకి సర్దేశి అన్నినీ కూర్చున్నాం
ఇక్కడ కూడా అదే పని ఇప్పుడే భోజనాలు అయ్యాయి బాబు ఇప్పుడే తిన్నాడు
అవునా అది ఆ అదే ఫంక్షను పెట్టుకుందాం అనుకుంటున్నం
ఏం ఫంక్షన్
ఓణీ ఫంక్షను పెట్ ఆ అదే పౌటు పెడతారు కదా
అవునవును
ఆ అదీ మా అక్కగారి అమ్మాయికి పెట్టుకుందాం అనుకుంటున్నం
ఎప్పుడు ఈ నెలలోనా వచ్చే ఓ ఆ సరే
అందుకు పిలుపులు మొదలు పెడదం అని చేసాను మ్ మన బంధువుల నెంబర్లు నా దగ్గర కొంచెంమంది లేవు నువ్ పంపు
ఆ పంపుతాను
తను ఎవరెవరియో
ఆ పంపుతాను చెప్పు ఎవరెవరు అప్పుడు నేను పెడతాను
ఆ అదీ నీని ఈ బహుమతులు ఏమిస్తే మంచిదంటావ్
ఇప్పుడు అందరు అందరు పెట్టేది ఒకటే కదా ఒకటి ఈ కప్పులు జాకెట్ ముక్కలు పసుపు కుంకుమ ఇలాగ దా
ఆ ఈ మధ్య కొంచెమంది మొక్కలు ఇస్తున్నారు గదా అవి ఇస్తే ఎలా ఉంటాయి ఈట్లికి బాగోదంటావా
ఈట్లికి బాగోదేమో
ఆ లేకపోతే అదేలే
దీని పసుపు కుంకుమ జాకెట్ ఒకటె
మ్
బయటెక్కడైనా చూడలేకపోయావా
అదే మీ ఇంటికి దగ్గరలో ఒక బజార్ లో తక్కువకోస్తన్నాయి అన్నావు కదా
అవునవును నువ్ వస్తావా అయితే
ఆ నేనోస్తాను ఈ లోపు నీకు తెలిసిన వాళ్ళు కదా ఒకసారి అడిగి చెప్తావా
అడిగి చెప్తాను అంటే ఏ రకం కావాలి
ఇలా పెద్ద సైజు బయట బయట మనం అన్నం అయి కూరయి పెట్టుకునేవి ట టే ఉంటాయి కదా
అవునవును అర్థమయింది
మ్ వొండేసాక్
ఆ టైపు
ఆ అలా పెట్టుకునేవి
మ్ పాత్రులు
పాత్రలు అవి అవి కావాలి
అడుగుతాను
ఆ ఆని దగ్గర వాళ్ళే కదా ఒకసారి అడిగితే మ్
చేస్తాను అప్పుడు నువ్వు ఆ అప్పుడు నువ్వు కుదిరినప్పుడు ఒకసారి వచ్చి చూసుకుందువు గాని
ఆ ఎక్కువ టైం లేదు కదా ఎల్లుండి ఎప్పుడో వస్తాను
ఎన్ని కావాలి ఏంటి అనేది కూడా ఒకసారి చెప్పు తర్వాత
ఆ ఇప్పుడు ఈ రోజు లెక్కేస్తాం కదా నేను రేపు చెప్తానే
ఆ అడిగి చెప్పు ఒకసారి అప్పుడు వాళ్ళతో మాట్లాడి నికు మళ్ళీ చేస్తా
ఆ సరే సరే ఇప్పుడు మనం ఎవరెవరికి బట్టలు పెడితే పెంచుదంటవ్ నేను మా ఆడపడుచుకి మా ఆళ్ళకి పెట్టాలి ఇంకా ఎవరి
అవును ఇంకెవరికి పెడతారు మామూలుగా ఇంట్లో వాళ్ళకి ఎలాగో పెడుతారు కదా మీ అమ్మగారు వాళ్ళకి కూడా పెడుతారా
ఆ అమ్మగారాళ్ళకి అత్తగారళ్ళకి పెడతాను ఆడ్ పడుచుకు పెడతాను ఇంకెవరికి పెట్టాలి అన్ నాలో ఇంకెవరైనా ఉన్నారా మనం పెట్టాల్సిన వాళ్ళ నే ఆలోచిస్తున్నాను ఆ అదేలే ఆ అమ్మో తోటకాళ్ క్ పెట్టాలి
మ్
ఆ మన తరుపు ఎవరికైనా పెట్టాలా
తార వాళ్ళు
ఈ పెద్దోళ్ళకి ఐదు గురికి
పెద్దోలంటారు లే ఆదే ఉన్నప్పుడు పెడుతారు మ్ అప్పుడు ఏమన్నా కొంచెం అని పెట్టాలి అంటే పెట్టుకోవచ్చు లేదండి ఐదు గురితో సరి పెట్టేయ్యొచ్చు
ఆ ఇంకెలాగో చేస్తాం కదా పెద్దగాని పెట్టేద్దాంలే ఇంకా ఐదుగురికికుడని
మ్
ఆ అదే నిని ఈ భోజనాల గురించి అది ఒకసారి అన్నయ్య అడిగి చెప్తానన్నాడు ఒకసారి అడ
అడిగి జ ఆ సరే అడిగి చెప్తాను తనే చేస్తాడులే అయితే
నేను బయట అడిగితే ఎక్కువ చెప్పారని అన్నయ్య కప్ప చెప్పాను
అవునవును
మ్
మాంసాహారం శాకాహారం పెడుతారా లేకపోతే ఒకటే పెడుతారా
ఆ రెండు రెండు పెట్టేద్దాం ఇంకా
రెండు పెడుతారా అది దాన్ని బట్టి అడిగి చెప్ మంటానైతే
ఆ దాన్ని బట్టి ఒకసారి అడిగి చెప్పమని వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు
మ్
హామ్ అందుకు
ఖర్చు ఎంత అది కూడా చెప్పే ఎంతమంది ఒకసారి చేసినప్పుడు నీకు అప్పుడు వాళ్ళకి చెప్పడానికి కొంచెం విరంగా ఉంటది
ఆ అది కన్నం కూడా ఎవరిదో చెప్తానని చెప్పారు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారంట
ఆహా
ఒకసారి నాకు చేయమని చెప్పవా
మరి పువ పువ్వుల జల్లు అవి పురమయించావా
ఏది చెప్పలేదు ఇంకాని
అవునా ఆ టైంకి మరి ఉండాలి కదా
ఆ అయితేని నాకు నీ పక్కనే కదా అక్కడ వచ్చినప్పుడు తీసుకొద్దులే
ఆ సరే తీసుకొస్త అవునున్నారు బానే చేస్తున్నారు
ఆ అయితే నువ్వు ఎలాగో రెండు రోజుల ముందు వస్తావు కదా
వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు నేను తీసుకురానును కుదరదు అన్ని తీసుకో అన్ని ఎలాగ వస్తాడు కదా అప్పుడు తీసుకొస్తాడు
కొన్న పర్లేదు
అంటే నేను వచ్చేస్తాను వాడు ఆ రోజు వస్తాడు కదా
అదేలే అదేలే పోన్లే ముందే అయితే పాడైపోతుందేమో కదా
ఆ
అదిని
అండి అన్ని వస్తారు
ఇది పక్కన నానమ్మ వాళ్ళ ఇంట్లో ఆ ఈ ఇప్పుడు దాని కోసం తీసుకున్న చీర ఉంచారు
ఆహా ఎక్కడాక్కడ
ఆ నానమ్మలు ఉన్నారు కద పక్కన
అవునవును
అక్కడ వాళ్ళ ఇంట్లో ఉందా చీరమ అనుకొని అక్కడ ఉంచేము అంటే ఇంక ఇప్పుడు పెడదామని ఉద్దేశం లేదు లేదు మళ్ళీ సడన్ గా అనేసరికి అలాగన్నమాట అది ఒకసారి జాకెట్ కుట్ంచేస్తే తేవా
ఆ సరే
ఆ దాడి ఆ నేను చెప్పిన దగ్గర గుర్తించ నాదైతే అయి ఆల్రెడీ వచ్చాను్ అక్కడే దాంట్లో ఉంది
అది మామల్గా చెప్తావు కదాఎలా కుట్టా దాని
హాయ్ ఇచ్చేము అదే ఒకలాగే కుట్టాలి అది ఇచ్చాను కదా ఆ అలాగే కుట్మని చెప్పుి ఒకసారి ఇంకేమనా ఉన్నాయా మర్చిపోయినా అని ఆలోచిస్తున్నాను
అదే గుర్తు తెచ్చుకో మళ్ళీ మర్చిపోతే మళ్ళీ దగ్గరకు వచ్చాక ఇబ్బంది అయిపోద్ది కదా
నువ్వు కరెక్ట్ గా రెండు రోజుల ముందు వచ్చేస్తావు కదా
ఆ వచ్చేస్తంది కొంచెం పిల్లలతోనే కష్టం
అదేలే నానమ్మలు కూడా వస్తారు కదా నీతోటి
వాళ్ళు వస్తే పర్వాలేదు చూసుకుంటారు కొంచెం బాబుకి కొంచెం జలుబు ఉంది అదే చూస్తాం అప్పుడు కొంచెం బాగుంటే ఇంక కొంచెం ముందొస్తాం
బాబుని ఆస్పత్రికి తీసుకెళ్ళావా
లేదు తీసుకెళ్లేదు చూడాలి ఈ రోజు బాగుంది అంటే పర్వాలేదు లేకపోతే కొంచెం ఒక మాత్ర వసేసి
అదేలేే
లేదంటే ఒకసారి తీసుకెళ్ళాలి
ఈ వర్షాకాలం మొదలైందంటే ఇవే
ఇంకవే ఇప్పుడు బాబుకొస్తే మళ్ళీ తర్వాత పాపకు వస్తుంది అన్ని భయం
ఇంకా ఆరుకులు తోటే ఉంటారు వీళ్ళు
ఉ ఇంకా అవే సరిపోతాయి డబ్బాలు డబ్బాలు అయిపోతాయి
అసలు తగ్గట్లేదు ఎన్ని డబ్బాలయినా ఎగో వీడికి
అంతే ఒక మూలం ఉంది అలా అయిపోతున్నాయి కానీ తీసుకెళ్లి తీసుకురావడం మళ్ళీ మళ్ళీ రాయటం మళ్ళీ అవి కొనం
వాళ్ళు ఇతన్నారు అవి అయినా తగ్గట్లేదు మరి ఇంకా ఇంకా ఇంటి చిట్కాలు కూడా పాటింతను మరి అయినా తగ్గట్లేదు
తగ్గట్లేదు వాతావరణం అలా అయ్యిపోది
మా అదేలే ఇంకా
చిన్నపిల్లల మూల కొంచెం తట్టుకోలే పోతున్నారు
ఈ మన కార్యక్రమం అయ్యే వరకు వర్షాలు పెద్దగా రాకపోతేనే మంచిది
అవును లేపోతేప్పుడు చాలా ఇబ్బంది అయిపోతది ఈ టెంట్ లో ఈ టెంట్ లు అవి పురమాయించి చార
ఆ అన్ని పురమాయి చేసారు
ఆ బాగు
నీళ్ళలు రాకుండా ఇప్పుడేవో వచ్చినాయియంట కదా నీళ్ళు పడకుండానే అలాంటి అయి చెప్పారు మరి
ఉ ఖర్చు ఎక్కువ అవుతాది కదా
అయిపోతుంది అదే ఇంకా ఎంత ఇబ్బందుల అయినా తప్పట్లేదు ఇప్పుడే చేయమని తిడతారని ఇంకిప్పుడు ఒప్పుకున్నాం హ అయినా వర్షం వస్తే చక్క పెట్టలేము ఇప్పుడు
ఆ అవును చాలా కష్టం అయిపోతుది వచ్చే వాళ్ళ కూడా తగ్గిపోతారు కదా
అవును ఎద్దదూరం నుంచి రావాలంటే రాలేదు కసా అవును ఇప్పుడు అలా అందుకనే ఇంకా మరి కొంచెం మంది జనం తగ్గి ఇంతే మరి మంచిదేమో
ఉ కొంచెం మళ్ళీ మళ్ళీ తర్వాత ఫీల్ అవుతారు కద తర్వాత మళ్ళీ బాధపడతారు కద
అవునవును ఏమో అది ఒకస ఒకళకి చెప్పి ఒగలికి చెప్పపోతే మళ్ళీ బాధపడతారు ఆ అవి ఎకువయిపోయిని గదా
మళ్ళీ వాళ్ళన్ చెప్పకపోయినా బాధే వాళ్ళు రాలేదని మళ్ళీ మనం బాధపడకూడదు
అదేలే ఇంకేంచేద్దాం చెప్పేద్దాం ఇంకా వత్తే మనమే భరించాలి
అత్తయ్య వాళ్ళు ఏమంటున్నారు ఎవరెవరిని పిలుద్దామని ఏమన్నా చెప్పారా హు
ఉమ్ వాళ్ళుమో జనాలు పెంచేస్తున్నారు
అ వాళ్ళకెంటంటే అందరు రావాల అందరు రావాలంటారండి
అవును
ఈ ఖర్చులు చూసుకునేది మరి మనం కాబట్టి
ఇంకా పెరిగిపోతే ఇబ్బంది అయిపోతుంది భోజనాల దగ్గర అది అంటున్నాను నేను
అవున్ మరి ఎక్కువైపోతది కదాండి
పొని పొన అంతా పెట్టి ఇప్పుడు ఈ వర్షం ఏదైనా వచ్చిందంటే ఇంక ఇబ్బందే
ఇదేంటంటే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు బయటివి ఎక్కువైపోయి
ఉమ్ ఆడంబరాలు ఎక్కువైపోయినై
ఇ చెయ్యాలి పసుపు దంచడం
అవును
చికన్
ఆ పసుపు రెదో రాసుకుని చేత్తున్నారు కదా
అవును అది గోరింటాకు పెట్టుకోవడం ఇడ్లీ కూడా చేస్తున్నారు కదా ఇప్పుడు
సరే నేను ఒకసారి చేసి చెప్తాను నువ్వు కూడా చెయ్యి
ఆ సరే సరే అయ్యాక చెయతే ఒకసారి కనుకోని చెయ్
ఆ సరే ఉంటానే